మేడ అలో మేడ పోనా మేడ
బాగున్నాండి బాగున్నారా
ఆ బాన్నా మేడం ఇంత చేస్తున్నారు మేడం
ఏం లేదండి కాళీ ఎలా ఉందండి మీ సైడ్ వెదరు వెదరు వెదరు వాత
ఆ కొంచెం కూల్ గానే ఉంది మేడం బానే కూల్ గానే ఉందే అంటే మబులు ఏమంటే మబ్బులాగా చేస్తున్నది ఇంటనుకుడ కొంచెం మబ్బులు మబ్బులు వచ్చేస్తుంది తర్వాత కొంచెం మళ్ళీ మార్నింగ్ ఎండరా వస్తా చల్లగా ఉంది వెదర్ అయితే
అవునండి మా సైడ్ బాగా ఎండ కొడుతుందండి
సొంతేమ్ ఎండ ఉంది కానీ మేడం కొంచెం చల్లటి గాలొస్తాంది ఆ ఎండలోనే కదా మల్లా నైట్ పూట మస్తు అవును అది ఏంటో అర్థం గాట్లే నైట్ బాగా అసలు గోరం పెట్ మంచెండలే తో బాగా ఉక్ పోత బాగుంది నైట్
అవును
అవు ఆ మేడం
మీ ఫేవరెట్ అండి
ఆ చెప్పండి చెప్పండి మేడం
మీ ఫెవరెట్టు సీజన్
ఎందన్న
మీ ఫేవరెట్ సీజన్ ఏందీ దన్ని
సీజన్ వచ్చేసి అ ఆ చలికాలం
హా నాకూడా చలి హలో ఎందుకంటే వర్షాకాలం ఉం
ఊకె వర్షాలొచ్చి తడుస్తాము బురద జరాలు అవును అవును వెనకాల అటు బో సకుతము చికాకు
ఇంగ చలికాలమ్ ఎండ ప్లస్ కూల్ తడవడం
అన్ మంచి ఉంటది కదా మేడం ఆమ్ మంచిగుంటది కదా మేడం ఏముంది ఒక ఎటుపోతున్న కూడా ఎలోద్ ఎల్లోదనుకున్న కూడా చల్లదు కా చల్లి పెెడతాను నే ఏమి పాడుకోవచ్చదు ఇళ కావచ్చు ఎదనాలాలనిపించినా కూడా
ఫ్యాన్ ఫ్యానేసుకోవడానికి కూడా అవసరం
హ్మ్ మంచి గుండొచ్చు చలి పెడతా ఆ
ఊ ఆ
ఫ్రూట్ ఏమి ఇష్టం మేడం మీకు ఈ చలికాలంలో ఏ ఫ్రూట్ ఇష్టం చ
చలికాలంలో
ఊ
ఏం ఉంటదండి ఏం తిన్నా హాట్ హాట్ గా తినాలనిపిస్తుంది
నీ కంటా అంతాం చెదిలే కదా ఉ
జ
ఇప్పుండంతా
అన్నీ
టీక్ హై మేడం
మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది
కుడా
ఆ
బిర్యాణి
ఓ లేదు బిర్యానీ బిర్యానీ అని కాదు చికెన్ త ఏ ఇం చేసినా బాగుంటది నాకు
చికెన్ ఇష్ కామనా టేస్
ఆ చికెన్ తో బిర్యానీ చేసినైస్ చమే చికెన్ తో చికెన్ లాలి పబ్జీస్ నాష్ట చికెన్ చ
ఆల్మోస్ట్ చికెన్ అనేది ఇష్టం చికెన్తో ఏడ్ చేస్తే ఇష్టం అన్న అతే ఎక్కుగా చికెన్ చికెన్ బిర్యానీ ఇష్టం మేడం ఇకోటి వచ్చేసి ఏంలీ చికెన్ ఫైట్వాస్ ఇష్టం
నాక్కూడా
చాలా ఇష్టం చికెన్ తోనే ఏదైనా ఇష్టమే నాకు కూడా సేమ్ పిన్ ఊ
అ నీ ఇగ మీరు మూడు పీట్లా మూడు పూట్లు అది పెట్టినా తింటారనమాట
ఎస్ అవును మేడం అస్సలు ఎవరికి కూడా ఎయ్యను ఇంకొకటి ఫిష్ మేడం
అబ్బా నాకు ఫిష్ అస్సలలు న
నాకు చాలా ఇష్టం ఫిష్ అంటే ఆ ఫిష్ గర్రీ ఉండేదనుకో ఎవరికి ఎయ్యాకుండా ఫ్రై చేసుకొని రెండు రోజలు కాదు మూడు రోజలు దినమన్ త ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అంతిష్టం
కెన్ మటనే
చికెన్ చికెన్ చాపలు చాలా ఇష్టం నాకు నేను బా తిన్ టా చాపలు ఫ్రై బా తింటా ఫస్ట్ వచ్చేసి మీరన్నట్ట్ ఓ అదే చికెన్ బిర్యానీ చికెన్ కే ప్రోగ్రాన్స్ ఇచ్చా
మ్ మ్ మీ వల్ల నా వల్ల చికెన్ రేట్లు పెరుగు
సరేగాని మేడం ఎంత వేరు అయితే ఏముంది మన హ్యాబిట్ ని మనం చేంజ్ చేసుకోం కదా
మ్ ఐ ఐదొ ఐదొందలు పెట్టన్న ఒకే తీస్ కోస్
కంపల్సారి నిన్నటిదే చ్చిను వారు దారు మేడం అవును నిన్న తె తె మంచి ఆ మంచి వండినాక పోతే కొంచెం ఈవినింగ్ అయింది ఆఫీస్ నుంచి వెళ్ళేసరికి ఆ పని అవన్నీ చేసి వంట చేసేవారికి కొంచెం నీరాసం అనిపించి కొంచమే తిన్నా మేడం ఆ కర్రీ అంత అట్లానే మిగిలిపోయింది ఇది అని మార్నింగ్ ఇవ
అసలు ఆ కర్రీని ఫ్రిడ్జ్ లో పెట్టు కొని మార్నింగ్ వేడి చేసుకుని తింటే ఎంత బాగుంటది ప్ప
చాలా బాగుంటది సూప్ లాగా మంచిగా చేసిన అయితే మేడం ఇవాళ మండే కదా హా హా హా తినను నేను ఇప్పుడు ఎవ్వరం తినం మేడం ఇద ఆ ఇంట్లో ఎవ్వరు పిల్లలతో సహా తినమండి ఇవ్వాళ మండే మొత్తం పడేసిన వేస్ట్ ఇక రేపటి దాకా మరీ పడైపోతది కదా మేడం ఫ్రిడ్జ్ లో పెట్టినా ఇకా ఇట్లా దినబుద్ధి కాదు కదా ఇక మరి ఎందుకులే అన్నట్టుగా వెస్ట్ చేయ ఎవరు లేరు మళ్ళా తినే వాళ్ళు కూడా ఏం చేసినా వేస్ట్ ఇగ ప పడేసేటప్పుడు ఏడుపోచ్చుంది మేడం
అయితే మీరు చికెన్ మీద చికెన్ మీద కాంబినేషన్ ఓన్లీ రైస్ పెడతారా
బార రైస్ బగార రైస్ చేసా నే ఒక్కోసారి రోటీ చేస్తాను మేడం మామలుగా ఒక్కోసారి రైటు లేదా బ
బగారా రైస్ తో పాటు పక్క క్కనొక్క రెండు రెండు రోటీస్ పెట్టుకోని దిన్ టూ ఫ ఫస్ట్ రోటిస్ తిన్న తర్వా తాల స్వర్గం ఇంగా ఫస్ట్ రోటీస్ త్తం తని ఆ తర్వాత రైస్ త్తం తిని లాస్ట్ లో క కూల్ డ్రింక్ తాగి అబ్ వా కమ్మనైనా నిద్రాదు నైట్
కొంత అద్భుతం
అల్స్పోతే అల్స్పోతే అల్స్పో పోయారు రో ఒక నా ఐదారు రోటీలు చేసుకుంటే అయిపోయేదిగా
అవును మేడం
కుచ్చ కుచ్చను పిన్ని గలి కోచు కుచ్చని రోటీ దాని మీద చేసుకొని, తర్వాత ఒకేసారి నుంచని గ్యాస్ స్టవ్ మీదర టూ సైజస్ కాల్చిపోవచ్చు కదా
ఆ నిన్న మరి మేడం వస్తుందా రెండు వాష్ చేసిన చేతులుగానిలే అది చేసి ఇది చేసి టైం కుదరలే, ఎప్పుడు చేసిన చికెన్ మాసారి కంపల్సరీ చబట్టి అది ఉంటదు, అనకి ఇష్టం బాగాన్న
అలా అయితే మీరు సూప్ చేయకుండా గ్రేవీ నార్త్ మ లైట్ గ్రేవీ లెక్క చేసుకుని తింటే అప్పుడు కర్రీ అయిపోయేది
ఆ అట్లనే చేద్దామని అనుకున్నాగానీ
ఆ లైట్ గా చెప్పు
జర గెర ఏం తింటరు మేడమ్ నైట్ పూట అసలు నేను తిన్నే తినలేదు నిన్న అసలు ఎందుకో కుషూ శుభయా చేసేసరికి అలిసిపోయినంటే కొంచెం ఏసుకున్నా అది కూడా తినబుద్ది కాలే పడుకున్నాను నేను ఇగ, ఆయన ఒక్కడు కొంచెం తిన్నాను ఆయన కూడా పాపం ఇగ ఏమైపోతుడు అట్లనే ఉండిపోయాను అంతే.
మీన్స్ మీరు చేసే చేసే ఆ లై క్ మీరు చేస్తే అది అద్భుతంగా ఉంటదన్న డిష్ ఏంటి
ఆ అదే చికెనే చికెన్ ఫిష్ ఇ రొండే
ఉహ్మ్ అందులో కూడా వెరైటీస్ వెరైటీస్ కూడా ఏమి లేవా
వెరైటీస్ అంటే మేడం మామూలుగా ప్చ్ ఏమంటరు చికెన్ పకోడిలా చేేస్తా పిల్లలోకి అంటే. పిండితోని ఆ ఇకపోతే మామూలుగా ఏమంటరుఫ్రై బాగా ఫ్రైడ్ అయి. ప్రై చేస్తా
ఓకే అది నేను ఎప్పుడు లేదు
స విస్లా సార అద పిల్లకి మంచి అరిఫ చేస్త ఇ బారం మసాల అట్లా వేసి నిమ్మకాయ పెట్టుకుంటారు వాళ్ళు పక్కన కొంచెం ఉల్లిపాయ కోసుకుంటరు పిల్లలకి పెడితే తింటావుంటాం నేను పిల్లలు తింటాం తింటా ఉంటాం అట్లా అట్లా బాగుంటంది మేడం చాలా బాగుంటంది ఎందుకంటే బయట పిల్లలకి ఇట్లా తెప్పిస్తా ఉన్ అలాగ అట్ల అలవాటు అయిపోయి అదే చాలా చేస్తా నేను
అవును నేనేం అనుకు నా ఇంకా చికెన్ తో మీరు బిర్యానీ ఇష్టమని అనేసరికి చికెన్ బిర్యానీ చేయడం వచ్ చ్చిమో
ఆ నేను చికెన్ బిర్యానీ సఫిషియన్ట్లి చేసుకుంటా నేను ఎందుకంటే పిల్లలకి నేనే చేస్తా అన్ని చేస్తా మేడం బయిస్త
మొన్న రంజాన్ కదా చేసారా మరి
రంజాన్ కి ఆ అంటే రంజాన్ ఉన్నారు తెలుసా వాళ్ళే పంపించిన్రు
ఉమ్ మంచిగా చేసే పని తప్పింది మీకు
ఆ అంకుల్ స్ సేమయా తీసుకొచ్చిండు బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చిండు వేరే ఆ ఫ్రెండ్ వాళ్ళు ఇద్దరు వాళ్ళ సేమి బ్యాచెస్ అంతా వేస్ట్ అయిపోయింది మేడం ముగ్గురం మా వాళ్ళు పిల్లలు కూడా పాప కూడా లేరు ఎవరు లేరు అదంతా ఎవరికి ఇస్తాం అన్నట్టుగా
వాటర్ వాటరె ఉంటది
ఆ అంత టేస్ట్ ఏం అనిపియాలే అలా ఏమంత టేస్ట్ ఉండవు
అ అది మనకు టేస్ట్ అనిపియ్యవు కానీ వాళ్ళకి మస్తు టేస్ట్ అన్ పిస్తది మనం చిక్కగా చేసుకుంటాం సేమియా వాళ్ళయితే ఒక కేజీ సేమియా పోసిర్రు అనుకోండి నాలుగు కేజీలు వాటర్ పోస్తరు